ఆ
మ్
వాట్ ఆర్ యూ డూయింగ్ అండి
నథింగ్ అండి తిన్నారా
ఆ తిన్నాం మీరు
ఏం తిన్నారు
దోస బోండా వడ
వూను చనా ఐటమ్సే చేసినట్టున్నారు
బయిట్ దినేసామ్
ఓకే అవుట్ సైడ్ ఫుడ్ మంచిది కాదు గదండి హెల్త్ కి
మంచిదిగాదని తినకోకుండా వుండడం కద
ఇంకా ఏం సౌండొస్తుంది వంట చేస్తున్నట్టు ఏం చేస్తున్నా ఇంకా
లేదండి అయిపోయింది ఏం జేస్తున్నారు హలొ హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో ఉ హలో
ఉ
హలో అ ఇ కా అడిసా హలో హలో ఆ
హు వినిపిస్తుందా అండి
ఇన్ పిస్తుంది ఆ తిన్నం మీరు తిన్నార వాట్ ఆర్ యూ డూయింగ్ అండి
ఆ హలో
వాట్ ఆర్ యూ డూయింగ్
నథింగ్ హౌ వాజ్ యువర్ స్టడీ ప్రిపరేషన్ హౌ ఈజ్ ఇట్
వాట్ ఈస్ వెల్ వెల్ ప్రిపేర్డ్
ఓకే హౌ మచ్ పర్సెంట్ యువర్ కంప్లీటెడ్ సిలబస్
ఎయిటీ నైన్ ఆర్ ఎయిటీ ఎయిట్ అంతే ఎంతకు మించి ఏం లేదు మేం పె ద్ద టాపర్స్ కాదండి మీలాగా హలో ఉమ్
యూ కంప్లీట్ హౌ మచ్ పర్సెంట్ యూక యూ కంప్లీటె సిలబస్
ఓ థర్టీ పర్సెంట్ వి డింట్ కంప్లీటె దే ఇన్ దేర్ వన్ సబ్జెక్ట్ ఓన్లీ
ఇంటి వన్ సబ్జెక్ట్
ఎస్ బట్ నో మచ్ ఆఫ్ టైం బట్ హెల్ ప్రిపేర్డ్
ఓకే ఓకే
హ్మ్ మీరేం చేస్తుంటారండి
నేను జాబ్ పర్సన్ అండి
ఎం జాబ్ చేస్తున్నారు
నేనా మ్ ఏదో జాబ్ చేస్తుంట అండి హాస్పిటల్ల్లో
ఓ మాకు మళ్ళీ చూస్తారా వస్తే
నేను డాక్టర్ ని కాదండి
సేనా చూస్తారా
ఓకే అండి చూస్తా అండి
ఓకే వచ్చినప్పుడు కాల్ చేస్తాను అప్పుడు చెప్పండి హ్మ్
మై ఫోన్ పే ఈజ్ నోట్ వర్కింగ్
మై ఫోన్ పే యవర్ ఫోన్పే
మై ఫోన్పే
బ్యాంక్ ఇష్యూస్ ఏమన్నా అండ్ ఆయనలో ఉంది ఏంటది చూసుకోండి ఒకసారి
ఓకే ఓకే
ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే సర్వర్ బిజీ రావడం అట్లా మీకు మ మొబైల్ కూడా మెసేజ్ వచ్చింటుంది అదైనా చూసుకోండి అవును గురు షాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారా
నో అండి
ఒకసారి ఇన్వెస్ట్ చేసి చూడండి బాగుంటాది తెలుసా షాక్ మార్కెట్
చేయాలండి స్టార్టింగ్
హండ్రెడ్ రుపీస్ దగ్గర నుంచి మీరు సచాన్ కంపెనీని ఆ దగ్గరికి వెళ్ళే
ఏంటేంటి
ఒక కంపెనీ దగ్గర కానీ లేదా మీడియేటర్ దగ్గర అయినా తీసుకోవచ్చు బట్ మీరు కంపెనీ దగ్గర నుంచి తీ తీసుంటేనే బావుంటది అంటే ఆ కంపెనీకి అఫీషియల్ గా ఒక సైట్ ఉంటది వెబ్సైట్ హయి సయి ఆ సైట్లే కెళ్ళేసి అంటే ఒక్కొక్క షేరు టెన్ రూపీస్ ఆ టూ రూపీస్ త్రీ రుపీస్ అలా ఉన్ ఉంటాది అది పర్చేజ్ జేసావ్ అన్కో మళ్ళీ అదీ పెరిగి ఆ షేర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా ఇప్పుడు టూ రూపీస్ ఇప్పుడు టూ రూపీస్ కొన్నాం అన్కో కో మళ్ళీ ఫ్యూచర్ లో నిక్ టెన్ రూపీస్ పోవచ్చు అదే నువ్వు ఎన్ని షేర్ కొంటే అన్ని షేర్ ఇన్టు ఏస్తే నీకీ అది ప్రాఫిట్టే గదా
చర్ లో ఈ హెల్ప్ అవుతది
అ
కే వెబ్సైట్స్ కొంచం మళ్ళీ నాక్ మ్మ్ సెండ్ చెస్ తరా మేమ్ కుడా ఒకసారి ఇన్వెస్ట్ చేద్దాం అన్కుంటున్నాం
ఆ ఆ ఓక్ అలాగే మీక్ ఇది షేర్స్ లో అయితే గనీ మనకి ఒకసారి ప్రాఫిట్ రావచ్చు లాస్ రావచ్చు అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసాం అన్కో మనక్ అంత లాస్ ఉండదు కనీ రిస్క్ తక్కువ
తే ఒక్ సారి పర్సనల్ గా కొంచం కాంట్యాక్ట్ అయ్యి చప్ తరా మాకు అంటే మేమ్ కూడా ఇన్వెస్ట్ చేస్
ఉమ్ సరే అండి
అంటే స్టాటిగ్ అంటే ఇలా ఉంటాదా ఇంతే ఇన్వెస్ట్ చేయాలి ఈ ఇంకా ఏమైన ఎక్కువ్ ఇన్వెస్ట్ చేయాలి అలా ఏమైన ఉంటా
లక్షల్లో ఇన్వెస్ట్ చేయచ్చు వేలల్లో ఇన్వెస్ట్
ఆ అంటే ఉమ్ అంటే మ్మ్ అంత మేం కాదండి అంటే వా హా హంరెడ్స్ లో అలా అండి
హండ్రెడ్స్ లో అయితే మ్యూచుల్ ఫడ్స్ లో ఇన్వెస్ట్ చేయచ్చు దీంట్లో ఇన్వెస్ట్
అంటే మళ్ళీ ఇంకా దాని వల్ల యూజా అండి అంటే ఎప్పుడ్ ఒస్తాదని అండి ఫ్యూచర్ లో మనక్ మనీ
అది మీర్ ఈ రోజే కొని ఈ రోజే అమ్మచ్చు
ఓ అవునా ఓక్కే అండి కొంచం మేమ్ కుడా ఈరోజే కొనీ ఈరోజే షేల్ చేసేస్తమండి అలాగా అంటే ఇప్పుడు మనం హండ్రెడ్స్ తో కొన్నామ్ అన్క్ కో దాన్ని థౌసండ్స్ లో షేల్ చేయచ్చా అండి
మార్కెట్ని బట్టి ఉంటదండి స్టాక్ మార్కెట్ని బట్టి ఉంటది స్టాక్ మార్కెట్ని బట్టి ఉంటాది అంటే ఇబ్బుడు మీ
మీరు ఎప్పుడన్న స్టా ట్రై చేసారా హా హా వన్ మీట్ వన్ మీట్ అండి
హా ఆహా హా లేదు ఐ విల్ ప్రిపేర్డ్ అన్ అంటే ఐ విల్ స్టడీడ్
ప్లీస్ ట్రై వన్స్ ఫర్ మీ ఫర్ మై సైడ్ ప్లీజ్
ఓకే
ఐ డోంట్ షేర్ ఎనీ వన్ దిస్ సీకెట్ ప్లీస్
అయ్యో నేను ఆల్రెడీ చొప్పేస్యా అండి అన్ని
హలో
ఇనిపిస్తుంది
అల్లో మీరు బీటిఎస్ చూస్తారా మీరు బీటిఎస్ చూస్తారా
నాక్ బిటిఎస్ అంటే నచ్చదు
బాంటరు కదండి కొరియన్ వాళ్ళు
ఉందిలే టాపిక్ చేంజ్ జెయ్యండి
ఆ
నాకి ఇష్టం ఉండదు
హల్లో
ఇష్టం ఉండదు
సినిమాల గురించి చెప్పండి చెప్తా
చైనిస్ కొరియన్స్ ఆర్ అమెరికన్స్ రష్యన్స్ రష్యా రష్యా ఇండియాస్ బెస్ట్ ఫ్రెండ్
నా ఆయన నాట్ ఇంట్రెస్ట్డు ఓన్లీ ఇండియన్స్
ఓకే యూస్ నాట్ స్ట్రిక్ట్లి ఫాలోడ్ ఇండియన్ ప్లేజ్
అయిస్
ఐవిల్ ఐ ఆమ్ స్ట్రిక్ట్లీ ఫాలో అవుడ్ ఇండియన్ ప్లేజ్ ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియాన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ స్లిట్ ఐ విల్ స్కిక్ట్లీ ఫాలోడ్
ఓకే ఆహా ఇండియాన్స్ అర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ
మై పేరెంట్స్ మ్యాచెస్ ఆఫ్ అబ్రోడ్ ఓకే
అబ్బ ఇంక
మై సిస్టర్ విల్ సీ దట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్
ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఎందు
అవును బికాస్ ఐ కెన్ ఐ స్ట్రిక్ట్లీ ఫాలోవ్డ్ థాట్ ప్లేజ్
హండ్రెడ్ టైమ్స్ ఆ హండ్రెడ్ టైమ్స్ ఇం ఫ్రేయర్ వెరీ హండ్రైట్ ఇన్ ప్రేయర్ హండ్రెడ్ టైమ్స్ స్పీకింగ్ స్పీకింగ్ స్పీకింగ్ సో మై బ్రెయిన్ వాల్ వాషింగ్
హండ్రెడ్ టైమ్స నాడే ఏన్ టె హన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్
ఎస్
ఇంకేంటండి సినిమా చూస్తారా సినిమాలు చూస్తారా
యా
ఏం సినిమాలు చూశారు
కొరియన్ సిరీస్ చూస్తారా మీరు
నేను ఇప్పుడే చెప్ప నా కసలవి
బాగుంటాయండి వాళ్ళ ఫుడ్ ఎలా తింటారో చూసారా వాళ్ వన్స్ ట్రై చెయండి మీరు కూడా
వద్దులెండి వద్దులే ఆ ఆమ్ షిగ్గులు పొండం ఓన్లీ ఇండియన్
ఓకే అండి